ఆ వినపడ్తంద అందులో ఓ ఏం నువు ఎర్రర్ అని ఎందుకు వచ్చిందంటే నువు అప్ లో లేవు అప్ లో ఫస్ట్ నేను కాల్ మాట్లాడినా కదా అట్లనే అయితది ఒక్కొక్కసారి హ
ఏమంగ పాలు తాగుతన్న పాలు
నీతోటి నీతో రెండు మొత్తం నా ఐదు కాళ్ళు పోయినాయి
అట్లా పోవే ఎత్త పోతే అట్లా పోవు నా దాంట్లో బోట్లో మరి పోతే
పోయినాయి మరి నా దాంట్లో ఇప్పుడు ఐదు కాల్స్ నిక్ ట్టలేదా స్క్రీన్ాట్ పోయినాయి ఇప్పుడు నా దాంట్లో ఐదు కాల్స్ ఇప్పుడు నీకు పెట్టలేదా స్క్రీన్ షాట్
మరి నా దాంట్లో బోట్వుగా
అ
వాళ్ళు ఏతక పోట్లేవు
నా దాంట్లో పోతనాయీ
ఏం చేద్దం నేను పాలలో బ్రెడ్డుస్కొని తింటానా
మంచి మీ ఆయన తెచ్చి పెడతాడు ను్వు తింటానువు నీకేం బాధనే
ఆ అ తెచ్చిబేతుడు తెమ్మనకున్నా ఇ తేల అ తేల అన్నకు కొడతాడు
వత్తిగా నవ్వుకుంటూ కొడతాడు మీ ఆయన సీరియస్గా ఏం కొట్టాడు
ఆ
ముతగా నవ్వుకుంట కొడతాడు సీరియస్గా ఏం కోటర్లే అంటూనా
పా బాబుకి పాలాల బ్రెడ్ ఏసి తినిపి స్తనా బాబు కి తినిపిస్తావా అట్లా
ప్లీజ్ కొడతా మా చెల్లెకు కొడతావా ఆ నా దాంట్లో నుండి కొడితే ఆ
నా గోడ్డం మంటావేంది
నీ గాదు సింధుకు
మ్మ్ హు
నేను మారి యాప్ నుండి కొడత్
బావ ఇంటికానే ఉన్నాడా అయితే
బావ ఇంటికాడ లేడు బావ ఇంటికాడ లేడు
మ్మ్
బావి ఇంటికాడ లేడే అటు పోయిండు నడపనీకి పోయిండు
మ్మ్ హు
మ్మ్
మ్మ్ పొద్దుగాల ఫోన్ చేస్తే ఆ ఇంటికాడనే ఉన్నాడు అన్నావ్
పొద్దుగాల ఎప్ ఎప్పుడు చేస్నావు నాక్ అసలు పొద్దుగాల చేస్నాప్పుడు పోయి నడపనికి పోయిండు అన్న నడపనీకి పోయిండన్నా
మ్మ్ హు
మ్మ్ ఇంకానా ఎప్పుడు పెడ్ తాడో ఏమో ఇంకా బేట్టలేదే
మ్మ్
ఈ ఎప్పుడు పెడతాడో తెలవదు చిక్
పాలల చేక్కెర కొంచెం ముంది కిందికి దిగలేను ఎట్లనో అనిపితంది చత కాగాట్లేదు నీత్ర అత్
ఒక్కసారి తెచ్చుకోవచ్చుగా
ఇగా ఒక్కసారి తెచ్చుకున్నా అయిపోయింది ఒకసారి తెచ్చు
కిక్ క్లిక్ మ్మ్ హు
మొక్కసారి తెచ్చుకుందే వారం రెండు వారాలు ఓచ్చింది అయిపోయింది
మ్మ్ హు
మ్మ్
సింధు ఫోన్ చేసిందడి నీకు దాని ఫోన్ అయి ఉమ్ చి
సిందా ఫోన్ చేసింది నేనేమంటానా పక్కతోోడు ఒక కాలు మాట్లాడినాక మాట్లాడుతానే అనింటే ఓ నీకు నేనైతే అంటే అ నేను గంటసేపు వెయిట్ చేసినా ఏం కాదట దానికి అది అయితే పది నిమిషాలు కూడా వెయిట్ చెయ్యలే లొల్లి లొల్లి నిన్న కాలు కట్టేసినట్టే చేసిన అంట అందే నీకు అట్టే చేయలేదే కాను నా జీరో పడ్డా నీ వళ పడదాని మళ్ళా ఓ నీ కాలే కట్ చేయలేదు యాప్ అట్లనే వస్తాంది పాడగాను యాప్ యాప్ చల్లాగున్నా అన్నా
అంటే ఏమంటంది
అది నమ్మట్లేదు అసలకే మరి అక్కతోన మాట్లాడినప్పుడు అట్లా రాాలి నీతోన మాట్లాడినప్పుడు ఎందుకు వస్తుంది అంటే నా నా అంట అంది ఏం చెప్పాలి ఇగా అస్సలు నమ్మట్లేదు
ఉమ్ అది నమ్మ ఇప్పుడు నా మీద కూడా వడుతుంది నువ్వు చేయటే నాకు కావాల్సి అన్ని పోయినాయి నువ్వు ఎత్తుతులోవు కావాలనే లీఫ్ చేతులేవంటుంది నన్ను కాదే నేన్న నీ అది చేసినప్పుడు ఎర్రని వస్తుంది నా కొంచెం టైం ఇచ్చి చేయనుండే
ఉమ్ ఎర్రదను వద్దంది ఏంది మరి అట్లా ఎందుకు వత్తాంది
లే
ఉమ్
ఏమో అట్లేందుకు అత్తందో ఈ ఒక్కోసారి యాప్ లో అట్లనే థైయి
కాదు మళ్ళీ నీ ఒక్కొ కాళ కాదు నచ్చితక్క ఇలా మధ్యాహ్నం చేసింది అట్లా వచ్చింది అక్క అట్లా అతుందింటే అక్క ఏమో ఎత్తురాని అంటాంది ఎత్తిన అక్క ఎట్లాని వస్తాము లేపిన
ఉహూమ్ హు అంటే ఏమన్నా ఆమె ఏమన్నా కట్టాదా నీది నీది
ఆ కొన ఇవాళ మధ్యాహ్నం కట్టేందిగా ఇట్లానే కాాల ఇరవై రోజు నుంచి
ఎందుకు కట్ అయింది బట్ ఇంతరడేై గనయిబోతు ఉమ్ ఇంకా నాయిచాలా కాల్స్ ఉన్నాయి అయన్ని ఇట్ల మాట్లాడాలో ఏమో
ఉమ్ ఆయన నీ మూడు కో మూడు ఆయనకు చెప్పద్దు కదా
ఉమ్
సాయంత్రం అయితే చతగట్లే పాడుగాను నాకు సాయంత్రం అయితే చత
ఉమ్ హుమ్
సాయంత్రం అయితే చాత కావట్లేదే అమ్మ.
ఉమ్
మా అత్తమ్మ నిన్న రమ్మనవ్ అసల
ఫుడ్ మం చిగా తీసుకోవాలి ఫుడ్ మంచిగా తీసుక్ ఫుడ్ మంచిగా తీసుకోవాలె ఉమ్ ఫుడ్ మంచి గా తీసుకో పోవాలె
అందుకే చేత కావట్లే అంటానువా.
ఉమ్
మాన్
అదే ఫుడ్ మంచిగా తీసుకుంటే చ తనైతది లేకుంటే చేత గాదు మంచిగా తినాలే టైం టు టైం తినాలె ఉండాలే దానికి కూడా నియమాలు ఉంటాయి హెల్త్ కి మనం ఏది పాటించం కాబట్టి అది మనల్ని ఎఫెక్ట్ చేస్తది.
ఉహుమ్ ఈ పిల్ల తోటి ఉంటే అయి చాతనైద చెప్పరాదు నువ్వే
ఉమ్
ఫ్రూట్స్ తిన్నా కాని మధ్యాహ్నం అన్నం తిన్నా అన్నం ఏమట్లా ఆకలి అయితాంది తినేష
ఉమ్
తిరిగినట్టు అయితానై పండుకుంటే కళ్ళు తిరిగినటుఅయింది లేష్ణ అన్నం వేసుకున్న డబ్బా దబ్బా తిన్నా ఆ అదేదో బాదం పాప్పు ఏదో తినాలగాదె పొద్దుగాల
బాదంపప్పు జీడిపప్పు
బాదంపప్పు అల్లం నీళ్లల నానబెట్టుకుని తినాలి పొట్టు తీసుకొని
ఉమ్ ఉమ్
అదేగా ఏం చేతనవ్ ఈ ఫోన్లు మాట్లాడమే సరిపోతంది కదా మనకి
ఆ సారూ ఓకే ఫోన్ చేస్తా చేస్తా అంటాండు ఒకసారి అడగాలె ఆ సారు ఎట్లా మాట్లాడుతడొ
ఆ సార్ గ్రూపు లా అంటాండుగా
ఉమ్
అదే దానికి బ్రెడ్ వేసినా గ్లాసుల అదే అదే తింటాంది
ఉమ్
ఇగ సాయంత్రం అయ్యింది సాయంత్రం అయితే షత కాద నాకు ఎందుకు పాడగని పాల తాగుతా బ్రెడ్ తింట మళీ షతనే కాదు
అవు
ఆయన వస్తాండేమో కింద పెరుగు ప్యాకెట్ అయినా తెచ్చుకోవాలి ఈ దీనికి తల్లయినా గాంచి పోయి మీద ఏమి వేచుడులేదు పా పక్కి క్ ఏమో అంటాంది కదా అయ దానికి మానేయ కదా వేసుకోండి ఏం కాదని అంటాంది కాగానీ మళ్ళ ఏమన్నా అవుతుంద ప్రాబ్లం అని మళ్ళా
ఏం వేసు లేదంటే ఏం వేసుకొని తింటారు మరి మీరు
ఆ పప్పు అలా తాళిం వేయకుండా డైరెక్ట్ అలానేే పప్పు నూనె అళ్ళ వేసి అటనే చేస్తాను మరి ఏం చేస్తాం అట్లా చేయొద్దు అంట పోపుకు ఎస్తే దానికి మంటలు మండుతాయట ఆ ఇట్లా ఎన్ని రోజులు ఆరోజు ఏడు రోజులు దీని తోటి ఏడు రోజులు కా నుంచి ఇట్లనే తింటానా మేము
అమ్మో ఇప్పుడయిపోతుంది మకు దాని తల్లి
ఏమో అది ఎగ్గులిస్తా అని అది ఆశా వర్కర్కి అడిగి పోదాం అని నేను అనుకుంటే ఇదే సరిపోతా అండి పిల్లని బయట తీసుకు బో వాయ ఎట్లానో ఏమో హమ్